ఆ ఓకే అక్కా
ఆ
ఆ ఆ వినపడతాంది వినపడతంది హ హ హ మాట కట్ కట్ట అయితాంది వినపడుతాంది అక్క ఆ ఆ ఇన్నపడతాంది నాకు వినపడతాంది
హ
హలో అక్క విన పాలె నాకు వినపడతాంది ఆ అదే మరి ఆ సరే సరే
ఇగో స్నానం చేయాలి పోయి ఇంకా అయిపోయిందక్క ఆ కోళ్ళున్న వేసి స్నానం చెత్త అయిపోతది
మ బస్తాల మరి
ఇగో పోయిండక్క పోస తనే పోయిండుపుడు అయి పోస తే ఏమొ ఒక మనిషిని తీసుకొని పోతా అన్నాడు ఎవరు నన్ను ఒకరు దొరికితే ఎవరనా దొరికితే తీసుకొని పోయి కాయలు కొషస్తా అన్నాడు మరి
ఆహా
పొద్దునికి సంచులు కావద్దా పొద్దున్న మొయ్యలే మక్కా
ఆ ఎంద్రా పొద్దున్న ఇబ్బంది అయితుది ఎట్లయినా ఇప్పుడైతేనే నయం
ఆ
మోసాడ పెట్కున్నామ అనుకో రే పొద్దున గారవచ్చు గాని
ఆ
సంచులో మగ్గినట్టుంటాయి కానీ ఇప్పుడైతే పూర్తి మూర్తన నయం
ఆ అదే పోయిడు మరి మోసొస్తానే పోయిండు ఎప్పుడో పోయిండు రాగానే అన్నం తిన్నాడు పోయిండు
ఉన్నాళలందర్ కొతయ గదా
ఇగో బా అందరు బట్టిదక్క ఇప్పుడు వరక అయితే ముప్పై రెండు మంది మ తొం అందరు పట్టినట్టేయి గ మునాలు
అంతే రేపు వాళ్ళు వస్తే తొమ్మిది మంది వస్తే యాగస్ట్రా అన్నట్టు
ఆ ఎక్స్ట్రనే ఈక మధ్యలా బటితా ఇంగా మరి
అదేలలేగా
కొంచెం ముందుకు పాయ తీసినాం కదా
ఆ
టిత్త మరిగా తొమ్మిది మంది ఎక్స్ట్రా అయితన్నారుగా కదాళ్ళు
అదేలే వీళ్ళు అడగలే మరి రౌణత్ళ దాంట్లో పెద్ద ఎవరన్నా
ఎవరు అడగలేదు అక్క నన్ను
మరే వరికిపోతారు అయితే రామక్కళ్ళ గ ఇట్లా ఏమైతే అనలేదు నాతోటి ఇప్పుడ ఏమనలే హ ఏమన్నా అడిగిన్ర ఏమనని
అడగలేదు అక్క నన్ను
అహ
ఇవరే మడగలేదు
అే
ఎవరికన్నా పోతారేమో వాళ్ళు మరి
ఎవరికైతే లేదు మరి ఇంకా
ఎందు సాగర్ పోయడం స్టార్ట్ చేయలేదా వాడు ఇంకా
సోమవారం నుంచి అంట
సోమవారం గుతారంటనా
ఆ అన్నారు మరి వీళ్ళైతే ఒక మాట మరి ఇంక అడగకపోతే మరి సాగరే గుత్తండా తెలియదుగా
ఇలా వాళ్ళు బసం పెద్దం వాళ్ళకి కూడా మనుంపకని రాలేదు ఎడి పోయింది రబ్బా
మెను ఇక న ముగ్గులో పోయినట్టున్నారు ఇయలా సాల లోొచ్చిరా
ఆ వాళ్ళే ఈయనన్నాడు నాతోటి మనోలు ఈయన అన్నాడు కదా మనోళ్ళు లేనట్టుంది ాాలళ్లు ఆ
మరేమో అన్నది మరి ఇవాళ ఇంట్్రోలో స్ీ ఇలా తక్కువ వచ్చింది
ఆ
ఆ మాట అన్నారు మరి ఇద్దరు ముగ్గురు ఇట్లా పోతారు ఏమోని ఉన్నది ఆ శ్రీలత వచ్చింది ఇలా కాదు పో
ఆఓహో
అండి ఏమో మరి ఎడిపోతారు మరిగా
నలమ్మడోలో విజయ్ కూడాడ అడిగిందక్క ఇరవై ఎనిమిది మంది ఉన్నామని ముందయితే సరే అన వాళ్ళని బట్టి మన విజయలేద లంబడంలో విజయలేదా నీకాడ పాలకొత్త చూడు
మనకుడి కళ్ళకి వచ్చే విజ ఎవరు ఉన్నారా
అదే ముగగుర్బిడ్డలు ఆ బక్కన ఎడుకు అాల విజయ అయితే రాత్రి వచ్చింది అన్న రమ్మన్నాడు అంటే అక్క రమ్మన్నాడు అంటే ఏమవరని నాకు తెలియదు మారి జంగాలి పెళ్ళిొతుారని నే అన్నా
మనూ రళక వాాధేనే అళే ఇప్పుడు నేమన్న బోటు మీల్ళ అమ్కోవాలని చూసినా కదా ఆ ఆ
బ
ఇగ వచ్చే సార్కి చైల్కి వచ్చ సార్కి ఏడుం బావ అయిత అంద్ర
ఆ
వాళ్ళ వచ్చేసరికి ఇంకా వీళ్ళు సంచులు ఎెక్కిస్తానా మరి వీళ్ళ లెక్క సాన్సూలు లెక్క అయితేనే కోోపిిత్
ఆ
అట్ల అయితేనేనంట కో చిండ్రులు సంచలు నింపిరులే
అదేలే మనం ఎవరైనా అక్క సంచు లెక్క అయకపోతే కొయ్యరక్క దాదాపుయిన తెలిసి
అస్సలే కొయ్యారు మన వాళ్ళ దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్ళ్ళ ఉన్నారు అట్లనే సంచ లెక్క కొయనే లేదు
కొయ్యరు కొయ్యరు
ధనత్వాలు కూడా కొతారంటవా
పొస్తారు ధన తొలికపోయింది ఇప్పుడు విజయవాళ్ళ వాళ్ళందరూ
అదే బోటు మీద వాళ్ళ అందరుూ అటే పోయారుట
ఆ ఇరవై ఎనిమిది మంది ఉన్నారట వాళ్ళు పోయిండ్రు మేము వచ్చేటప్పటికి కూడా లే మేము వచ్చేటప్పటికి లేచిండ్ర అప్పుడే వాళ్ళు మేము పోయేసరికి పోయిండు వాళ్ళు చేనుకి
ఆహా నయమే అయితే
ఆ అట్లా పోయిన్రు మరి అట్ల అయితేనే రమ్మన్నాడు కావచ్చు
అదే అదే లే అట్ల అయితేనే గౌ
ఆ మరి ఇంక అందరుూ వత్తామంట అం ఎట్ల అయిపోయింది మరి టైం మనకి కుదరాలి కదా
అంతే ఈ బోటు మీద సార్క అయితేనేమో మా మా చేనుకి వచ్చేసరికి ఆ టైం అయితుంది
ఆ
న్నట్లా వచ్చిండ్ర
అదేలే
మ్మ్
ఏమో వీళ్ళు నాకు ముందుగాల అయితే మంచిగా నచ్చిరు అక్క మంచిగా చేస్తర్ పని
మస్త్ చేస్తాండ్రు పని బాగ్ గొతను కయల్
అదే కాయ మంచిగోత్తారు వాళ్ళు ఇంచర్ వాళ్ళ కంటే కూడా వాళ్ళే బెటర్ ఉన్నారు
అదే
బోర నింపినం పోవాల్ల అక్క అంటార్ వాళ్ళు ఇంకా అసలు
అదే మరి మీది ఏ చెట్టు కా చెట్టు విడి విడి గుందేమో
మాకు కొంచెం దూరమే నాటిన కదా అక్క నేను నీ కొంచెం దగ్గర నాటి నా ద దగ్గర ఉందని చెప్తర్రు వాళ్ళు
ఆహా
దగ్గరు ఉంది అ అక్కది పెరిగింది కూడా మాది మీ దాంట్లో సగం ఉన్నదంటారు చెట్టు
హా
ఆ మళ దాంట్లో ఏసీలో ఉన్నట్టున్నది మాకు ఎండ కొడుతు తుందిఇడా అంటారు కాసేపు
ఆ
హ్మ్ చల్లగా ఉన్నది చెట్టు మంచిగా పెరిగింది మీది బాగా పెరగలేదు అంటాండు అంటారు వాళ్ళు ఒక్కటే కాపు కద అక్క మాది
అరేగా ఆ ఇప్పుడు అంతా లు ఉంటాయి కదా పైన పచ్చ
ఉన్నదక్క పచ్చికయ అంటే బాగాలేదు మామూలుగ ఉంది
అదే ఇంక అంతే ఉన్న చెట్లకు ఉంటాయి లేని చెట్లకు లేవు
పల్సగా ఉన్నది భాగేమి లేదు ఓ పది పైసల వంతో ఐదు పైసలు వంతో అన్నట్టున్నది పచ్చికాయ
అంటనా
ఆ పావలావంతు సగం వంతు ఏం లేదు
అదే
హ్మ్ ఉన్నది ఏమో నీళ్లు పెడదాం ఆ ఆ
ఇప్పుడు మిరపకాయలు అడిగిర్ర తీసుకుంటారు
అన్నరక్క రెండు వందల ముప్పై కీత్తవ అని రెండు వందల ముప్పై ప్పలేదు ఏం లేదు రెండు వందల్లే అన్న ఇరి అన్నరీయాల
ఆ రెండు వందల యాభై ఎ ఇట్లా అముతారు అని చెప్పిరు
ఆ
అంతే బేగదా
ఆ రెండు యాభైకే ఇస్తా అన్న నేను కూడా
ఆ అదే ఇట్లనేనే చెప్పా మీకు పదని వేయ్యకుండా ఉత్తగా ఇట్లా అసల్ నేన్ చెప్ప
ఆ
అని చెప్పిన రెండు వందల యాభై లెక్కనే అన్న అదే ఇయ రా అడిగితే రెండు వందల యాభైలెక్క ఇయ
ఇచ్చేత్ అక్క అట్నే కాయ కళ్ళంలో కూడా ఉంది ఇట్లుండో అట్నే సంచులుత్కొ వాత మనము ఏమన్న పదును తెస్తున్నామా వాటికి ఇ
బద్ద
ఆ ఎట్లున్నాయి అట్లనే అయితనావ్
ఉ అంతే తిరిగా చేయబడాను ఉ
ఉ రెండు ముడ్ అంటే రెన్ రెండు ముప్పై కాదు రెండు యాభై అని చెప్పిన నేను
ఆ హ అట్లా ఇత్తా అట్లాంటే నే వాళ్ళు
ఆ
ఆ ఉహు ఇంకా
ఇది అయిపోయినట్టేనక్క మొత్తం కంప్లీట్గా ఇగ
ఇంగేమి లేద మళ్ళీ ఇంగ ఎప్పుడు మళ్ళీ ఇంగ ఏప్రిల్ల్లో ఇరవై పదవత్తదో, ఎనిమిది వత్తదో
ఆ కాయలు ఆరబోసుకోవాలి. ఇంకా కదా అన్ని కుప్పనే ఉంచినవా
ఏ లేదురా కుప్పకు ఏ ఇప్పుడు ఇడ తీసినా ఇంక రేపు మళ్ళీ తిప్పుకోవాలా మళ్ళీ ఇట్లా పల్సగ పోయాల కొద్దిగా ఈ పర పట్టలు సరిపోలేదు.
ఆ
ఇం మరి ఏం చేయాలనో మరి ఏం కత రేపు మళ్ళీ ఇంక
కాదు ఆ పట్టలు వాడుకున్నార మీరు
ఆ వేసిన పరదపట్ట ఆ వేసిన కొన్నయి
ఈయన అంటాండు గదా ఉన్నాయి. మీ అక్కోల దగ్గర తీసుకుందాం. ఇంకా రెండు అని అంటాండు.
ఇయాళ్ళ తీసుకపోయ్ వేసినాం
ఆ రోజు అంటేనేమో వినలేదు నా మాట
నేను కొనకత్తా కొనకత్తా అనే
ఆ అట్లే అన్నాడక్క. నేను అసలు ఆ రోజు నేను అనలేదని, నీ ముంగటే నాకు నాలుగు ఐదు కావాలక్క నన్ చెప్తినే. ఆ
అదే అన్నవ్ ఆ
ఈన విన్నాడా ఏమన్నన మాట విల్లేదు మీ అక్కోళ్ళ కాడ ఉన్నాయిలే రెండు కొనుక్కుందాంలే ఎట్ల అయితేంది. ఆ అంటాంది ఇప్పుడు అంటాంది
ఉ ఇయ్యాల కొన్ని కాయలు గుమ్మలిచ్చిన రేపు త్రీ ఫోర్ వన్ కావాలా
అదేలేే హా
ఇ పద్మ ఇయ్యాల సన్ రున్నాయి మొన్న ఇప్ప తీసినాయి ఇంగ ఐదు ఆరున్నాయి ఇప్ప తీసేటి ఇడ తీత్తే కుర్రా అన్నది లేదు పరద అంట ఆ యూరియా సంసులు ఆ కొన్ని కొన్ని చన్సులు ఉన్నయ్ కుట్టుదామని
ఆహా ఆ
అడిగిందా మరి కుడుతాద మరి పోయిద్దామా ఇప్పదీసీయాల రేపని ఇప్పదీసీత్తే కుడుతన్నది
కొండ పిన్నిచ్చింది
ఉ మాయి పత్తి బోరాలు లేవు నేను తప్ కడ తెచ్చిన మావేలె ఇ కడ తెచ్చిన మా పత్తి బురాలు ఎవరికి ఇచ్చిన్నో గాని గుర్తుకొత్తలేదు. తే లేదు నాకు పత్తి బూరలు ఆ ఎవరికో గాని ఇచ్చినా పత్తి పూరాలు మొత్తానికైతే పేర్లున్నాయి మళ్ళీ లెక్క పెట్టి లెక్క పెట్టి ఇచ్చింది తెచ్చిఇయ్యాలేదు
ఆ
అట్ల అకున్నారు కదా ఎవరికి ఇచ్చినో గుర్తుకొత్తలేవు బోరగాళ్లు
ఉ ఎటు పోయినాయో ఈగ
నాకు నిన్న పాతాపు ఐదు బోరలు పాతాపు కడ తెచ్చిన మామ ఇండ్ల కాడ ఒక ఐదు అట్లా తెచ్చిన తన సన్సులు లేలనీకి తన సన్సులు దాన సంచులు ఇచ్చినావా ఆ ఎవరి సన్ కడికి లెక్క ఇంక వాటికి
అదే మరి
మనకి ఏం చేస్తాం మరి ఇంకా వాళ్ళు బాగా అయితే నింపారు ను మామూలుగా ఎట్ల అయితే అని చెప్పినా
రేపు అదే పని చేయ్యాలి తక్కువ పడితే నేను ఇచ్చినా అక్క ఒక ఇద్దరి ముగ్గురికి ఇవాళ మొత్తం బోరాలే సరిపోయినాయి
హా హా అదేలే ఈగ
ఇంక రేపు ఈయాల్సి వస్తది నీ కడా నాలుగు పట్టుకపోయినా పడతాయి
అదే ఇంగ
ఆ
ఉ వాళ్ళే అన్నానీ
పొద్దున్న తీసుకో ఆ సరే అక్క ఉ ఉంటాను ఇంకా
ఆ సరే రా
ఆ సరే ఉ